వివాహాల గురించి మాట్లాడాలంటే వివాహం అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి ఇది ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను వారి సంస్కృత సాంప్రదాయాలను మరియు విలువలను కలిపే పవిత్రమైన బంధం భారతీయ సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధా ధాన్యత ఉంది వివాహం ద్వారా స్త్రీ, పురుషులు ఒక కొత్త కుటుంబాన్ని నిర్మించి నిజ జీవితంలోనే సుఖ దుఃఖాలను కలిపి పంచుకుంటారు
వివాహం అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది దీని అర్థం ప్రత్యేకమైన బంధం లేదా పవిత్రమైన కలయిక వివాహం కేవలం ఒక సామాజిక ఒప్పందం మాత్రమే కాదు అది బాధ్యత ప్రేమ నమ్మకం మరియు పరస్పర గౌరవానికి ప్రతీక మన భారతీయ సాంప్రదాయాల్లో వివాహాన్ని ఒక పవిత్ర సంస్కారంగా పరిగణిస్తారు హిందూ ధర్మంలో ఇది పదహారు సంస్కారాలలో ఒక ముఖ్యమైన సంస్కారం వివాహ ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని ఒకరికొకరు తోడుగా నిల్ లవాలని ప్రతిజ్ఞ చేస్తారు
వివాహం యొక్క అర్థం ఏంటంటే వివాహం అనే సంస్కృత భాష నుం వచ్చింది ఆ పదం దీని అర్థం ప్ ప్రత్యేకమైన బంధం లేదా పవిత్రమైన కలయిక వివాహం కేమలం ఒక్ ఒక సామాజిక ఒప్పందం మాత్రమే కాదు అది బాధ్యత ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక భారతీయ సంస్కృతిలో వివాహానికి ప్రాముఖ్యత చాలా ఉంది భారతదేశంలో వివాహం అనేది కుటుంబ వ్యవస్థకు పునాది వివాహ వల్ల కుటుంబం ఏర్పడుతుంది కుటుంబం సమాజానికి మూల స్తంభం అందువల్ల వివాహానికి సామాజికంగా, సాంస్కృతికంగా మరియు ఆధ్యాత్మిక సాత్వికంగా గొప్ప ప్రాధాన్యం ఉంది. వివాహం ద్వారా కుటుంబ వ్యవస్థ కొనసాగుతుంది. సాంప్రదాయాలు తరతరాలకు అందుతాయి. బాధ్యతలు కూడా పంచుకోవడం జరుగుతాయి. పిల్లల పెంపకం మరియు వారి భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుంది. సమాజంలో స్థిరత్వం కూడా ఏర్పడుతుంది.
నిశ్చితార్థం వివాహానికి ముందు జరిగే ముఖ్యమైన కార్యక్రమం. నిశ్చితార్థం ఈ కార్యక్రమంలో వధువరుల కుటుంబాలు కలిసి వివాహాన్ని అధికారికంగా నిర్ణయిస్తాయి. ఉంగరాలు మార్చుకోవడం లేదా తాంబులాలు ఇచ్చి పుచ్చు కోవడం జరుగుతుంది. వివాహానికి ముందు ఆ పెళ్లి కొొడుకు పెళ్లికతురు అనేక కార్యక్రమాలు ఉంటాయి. పసుపు రాసుకోవడాలు, మంగళ స్నానాలు ఆచారాలు, ఆరోగ్యం, శుభం. ఆనందానికి ప్రతి కగా భావిస్తారు. ఈ కాలంలో ఇంకా పసుపు ఫంక్షన్ అన్ని చాలా జరుగుతున్నాయి. అవి కూడా ఎంతో ఆర్భాటంగా చేస్తున్నారు. మంగళ స్నానాలు అంటే ఇప్పుడు అది ఒక ఇప్పుడు ఉండే వాటికి ఎంతో ఆ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంగళ స్నానాన్ని కూడా పెళ్ళికి మించి నుంచి కూడా మంగళ స్నానాలు జరుగుతున్నాయి.
పెళ్లికతురు మరియు పెళ్లికొడుకు కార్య క్రమాలు ఏంటంటేండి, వివాహానికి ముందు వధువు మరియు వరుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన హిందువులలో అయితే మిగతా వాటిలో కూడా అదే విధంగా ఉంటుంది. ఉంటుందని నేను అనుకుంటున్నా, పసుపు రాయడం, మంగళ స్నానం చేయించడం. వంటి ఆచారాలు ఆరోగ్యం, శుభం మరియు ఆనందానికి ప్రతీక గా కాశయాత్ర అని కూడా కొందరి లో కొన్ని సాంప్రదాయాల్లో కాశయాత్ర అని కూడా ఉంటుందండి. అండి కొన్ని తెలుగు వివాహాల్లో వరుడికి కాశీ కి వెళ్తానని ఇట్లా ప్రకటించి, అందరి మధ్యలో కొంచెం సరదాగా చేస్తారండి. తర్వాత కుటుంబ సభ్యులు అభ్యర్థనతో వివాహానికి అంగీకరించే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది గృహ గృహస్థవి. జీవిత ప్రాముఖ్యతని తెలియజేస్తుంది. కన్యాదానం విషయానికి వస్తే వివాహము లో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో కన్యాదానం ఒకటండి. వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను వరుడికి అప్పగిస్తారు. ఇది విశ్వాసం మరియు బాధ్యతకు చిహ్నంగా భావించబడుతుంది. ఇంకా
తెలుగు వివాహాలలో ప్రత్యేకమైన ఆచారం జీలకర్ర బెల్లం. వధువరులు జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని ఒకరి తలపై ఒకరు ఉంచుతారు. ఇది వారి జీవితాలు తీపిగా మరియు ఐక్యంగా ఉండాలని సూచిస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుందింటే మంగళ సూత్రధారణ. అంటే తాళి కట్టడం వధువు వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు. ఇది వివాహ బంధాన్ని గుర్తు. గ భావిస్తారు ఈ సమయంలో మంగళవాద్యాలు
అ మంత్రాలు ఆ ఇంకా ఎన్నో పూజలు అన్ని జరిగి ఇలా మంగళసూత్రం ఎంతో పవిత్రంగా జరపబడుతుంది.
ఉ వదువర్లు ఒకరి పే ఒకరు తలంబరాలు జల్లుకుంటారండి పసుపు పసు కలిపిన అవి మేము ఏంటింటే ఇంట్లో బట్టి పసుపుతో కలిపేసి తీసుకొని వెళ్తాము. ఒక ఐదు కిలోల వరకు బియ్యాన్ని పసుపుతోని కలపాలని అంటారండి సో అవి కలిపి కింద వాటిని కలిపేసి ఆ పెళ్లి మండపానికి తీసుకెళ్ళలి ఒకరిపై ఒకరు లాస్ట్కు పో చూసుకుంటార అనమాట ఇది ఆనందం మరియు సంపద మరియు శుభానికి ప్రతీకత. సప్తపది అంటే ఏడు అడుగులు అండి. తెలుగులో వధువరులు కలిసి ఏ ఎడడుగులు వేస్తారు ప్రతి అడుగుకు ఒక ప్రత్యేకమైన ప్రతిజ్ఞ ఉంటుంది ఈ ప్రతిజ్ఞలు కుటుంబ సౌక్యం ఆరోగ్యం సంపద సంతానం స్నేహం మరియు పరస్పర సహకారాన్ని సూచిస్తాయి
వివాహంలో అంటే మ్యారేజెస్ లో లవ్ అండ్ బిలీవ్ అంటే నమ్మకం, ప్రేమ. ఈ వివాహ జీవితం విజయవంతంగా ఉండాలంటే ఫస్ట్ ఏమి ఉండాలండి ప్రేమ, నమ్మకం
ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడు కొన్ని పెళ్ళిలు ఎలా ఉన్నాయి పెళ్లి చేసుకు కుంటున్నారు కొన్ని రోజులకే ఎవరిది వాళ్ళు సర్దుకోలే ఒకరినొకరు అర్థం చేసుకోక వివాహ హలనేవి విచిన్నమయిపోతున్నాయి కాబట్టి వివాహ జీవితంలో ప్రాముఖ్యంగా ఏముండాలి ప్రేమ నమ్మకం గౌరవం మరియు సహనం అవసరం భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి చిన్న చిన్న విషయాల గొడవలు వచ్చినా వాటిని పరస్పర చర్చ చర్చల్ ద్వార పరిష్కరించుకోవాలి గొడవలు వస్తే భార్యభర్తలు ఇద్దరు పరిష్కారించుకోవాలి దాన్ని మూడో వ్యక్తి మధ్యలో చ్చిందంటే ఆ కుటుంబం అనేది సరిగా నిల్వదండి సంసారం అనేది నిల్వ వదు ఏదున్నా నాలుగు గోడల మధ్య మాటలు అనుకోవాలి ఏదున్నా కూడా అక్కడికక్కడే పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ కాలంలో అలా లేవండి వివాహాలు చిన్న చిన్న గొడవలు. ల్ కాగానే మమ్మీ కాల్ చేసి చెప్పడం డాడీ కాల్ చేసి మాట్లాడడం ఇలా ఆ ఆ ప్యాంపరింగ్ చాలా జరిగి వివాహ బంధాలు అనేటివి ఉన్నాయి ఈ కాలంలో ప్రేమ జీవితానికి పునాది ప్రేమ ఉన్న చోట శాంత ర్షం ఉంటుంది నమ్మకం ఉన్న చోట బంధం బలపడుతుంది గౌరవం ఉన్న చోట కుటుంబం అభివృద్ధి చెందుతుంది
ఆధునిక కాలంలో వివాహాలు అంటే ప్రస్తుకలు వివాహాల రూపం కొంతం మారింది. ఉందాని చెప్పచ్చండి సాంప్రదాయాలన్ని వదిలేసి ఏదో ఫోటోషూట్ కోసం అన్నట్టు వాళ్ళు ళ్ళు చేసిన్నారు వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ అంటే ఒకరికి ఒకరు అర్ధంచే ఉండే ఉండాలి అనే దాని పైన ఫోకస్ చేయకుండా వాళ్ళు ఓన్లీ కేవలం సోషల్ మీడియాకె పరిమిత అవుతున్నర్లెండి రిలేషన్ సాంప్రదాలయలతో పాటు ఆధునికతకు చోటుచసుకుంది చాలా మంది తమ అభిరుచులకు అనుగుణంగా గా వివాహ వేడుకలను నిర్వహిస్తున్నారు ఆధునిక వివాహాలలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ థీమ్ బిల్డింగ్స్ అంటారు మళ్ళీ ఫోటోగ్రాఫీ మరియు వీడియోగ్రఫీ సోషల్ మీడియా ఎరి పర్యావరణ రహిత వివాహాలు వంటి కొత్త విధానాలు కనిపిస్తున్నాయండి వివాహ జీవితం యొక్క బాధ్యత విషయానికి వస్తే భార్యభర్తలు ఇద్దరు కొన్ని బాధ్యతలు ఉంటాయండి కుటుంబాన్ని సంరక్షించడం గౌ భార్యకు గౌరవం ఇవ్వ డం భర్త భార్యకి ఇవ్వాలి భార్య భర్తకి ఇవ్వాలి కుటుంబ అవసరాలు ఖచ్చితంగా తీర్చాలి మన లైఫ్ స్టైల్ ఎట్లున్నా మన కుటుంబ బాధ్యత ఫస్ట్ అన్నట్టు ఉండాలి ప్రే మ మరియు భద్రత కల్పించడం భార్య బా బాధ్యతలు వచ్చేసి కుటుంబ నివాహ సంలో భాగస్వామ్యం కావాలి భర్తకు ఎల్లప్పుడూ సహకరించాలి కుటుంబ సభ్య భ్యులతో సత్సంభాలు కొనసాగించడం పిల్లల పెంపకంలో కూడా భ భార్య అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి భార ర్య ఎంత పద్ధతిగా అనుకోగా మళ్ళీ అంత బాధ్యతగా ఉంటే పిల్లలు వాళ్ళ పెంపకం మనేది అంతా బాగుంటుందని నా ఉద్దేశం అండి
పిల్లలు అనేది సొసైటీకి ఇప్పుడు భార్యభర్తల బంధంలో పిల్లలు ిలలు అనేది మూల ఆ కారణం పిల్లలు మనకి మన లైఫ్లో ఉన్నారంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళ చదువులు బరువులు ఎంతో బా బాధ్యతగా ఉండాలి ఇప్పుడు ఆ ఇద్దరు సమానంగానే పని చే చేసుకోవాలి భర్త పని చే చేయాలి ఇప్పుడు భార్య ఇంట్లో ఉండి నేను ఇంట్లోనే ఉంటా అంటే లేదు ఈ కాలంలో ఇద్దరు ఇద్దరు సమానంగానే పని చేసుకుంటున్నారు ఇంకా పిల్లలు పిల్లలు
వివాహం మరియు సమాజం విషయానికస్తే వివాహం సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది మంచి కుటుంబాలు మంచి సమాజానికి పునాది అని ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు అది నీ నిజమని నిరూపిస్తూనే ింది ఈ ప్రకృతి అనేది వివాహం ద్వారా ఏర్పడే కుటుంబాలు పిల్లలకు వి విలువ సంస్కారం మరియు నైతికతను నేర్పుతాయి సమాజంలో శాంతి స్థిరత్వం మరియు అభివృద్ధికి వివాహ వ్యవస్థ సహకరిస్తుంది అందుకే ప్రతి సంస్కృతి లో వివాహానికి ఒక స్థానం ఉంది మరియు వివాహంలో ఎదురయ్యే సవాళ్ళ అంటే ప్రతి వివాహ జీవితంలో సవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయండి బట్ వాటిని మనం తట్టుకొని నిలబడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవి తంలో ఏదో ఒక సమస్య వస్తేనే ఉంట్ అంటే దానికి మనం వివాహాన్ని తప్పుబట్టదు మనల్ని తప్పు పట్టుకోవద్దు ఎందుకంటే మన టైం ని బట్టి మారుతూ ఉంటుంది ప్రతి వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు సహజం ఆర్థిక సమస్య శిలలను ఉంటాయి అభిప్రాయ భేదాలు వస్తేయి ఉద్యోగంలో ఒత్తిడి కుటుంబ బాధ్యతలు సమయాభావం ఇలాంటి అన్ని పరిస్థితులతో మనం పోరాడి గెలవాలి ఇగ తప్ప ఇగ వాటిని ఒక మనకు ఒక స్ట్రెస్ అది ఇది అనుకో దండి వాటిని ఒక బాధ్యత అనుకోవాలని నేను అనుకుంటా
వివాహం అనేది ఆ బలమైన పునాది తెలుగు సాంప్రదాయ వివాహాలు మన సాంస్కృతి గొప్పదనాన్ని ప్రతిబిబిస్తాయి కాలం మారిన వివాహం యొక్క అసలు విలువలు మాత్రం మారవు జీవితంలో సుఖ దుఃఖాలను ఎదుర్కొని పరస్పర ప్రేమతో ముందుకు సాగడం ద్వారా వివాహ బంధం మరింత బలపడుతుంది అందుకే వివాహానికి మన సంస్కృతిలో పవి విత్రమైన మరియు శాశ్వత బంధంగా భావిస్తారు పెళ్లి కూతురు మరి పెళ్లి కొడుకు ఎన్నో కార్య క్రమాలు చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టి వారి జీవితాన్ని తాన్ని కుటుంబంతో
ఆ ముందడుగు వేసి వాళ్ళ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా వాటిని ఎదుర్కొని
బలపడే జీవితాన్ని వివాహబంధం అని ఎంతో వివాహానికి మంచి రూపకంగా ఉంది ఇది
అంటే విజయవంతమైన వివాహానికి అవసరమైన అంశాలంటే నేనైతే పరస్పర పరస్పర గౌరవం ఒకరి పట్ల ఒకరికి ఉండాలండి భార్యను భర్త గౌరవించాలి భర్తని భార్య గౌరవించాలి మరియు నిజాయితీ ఉండాలి ఎప్పుడు మనము ఒకరి పట్ల ఒకరు ఒకరికి నిజాయితీతో ఉండాలి బ్లేమ్ చేయడం లాంటివి ఉండద్దు ఒకరి వెనక ఒకలా ముందు ఒకలా ఎవరు ఉండదు అటు హస్బెండ్ ఉండదు ఇటు వైఫ్ ఉండదు ఒకరి పైన ఒకరు నమ్మకం అనేది మాత్రం వివాహానికి ఒక పెద్ద పునాది అని అనుకుంటాం భర్త పైన భార్యకు ఉండాలి నమ్మకం భార్య పైన భర్తకు ఉండాలి ఏదైనా వచ్చే సహనం ఉండాలి గుణం అంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిన అంటే ఖచ్చితంగా తట్టుకునే తట్టుకునే శక్తి ఉండాలి ఏదన్నా చిన్న తప్పు చేసినా కాని భర్తను భార్య భార్యని భర్త క్షమించాలి క్షమించాలి బాధ్యతగా ఉండాలి సహకారం అందించుకోవాలి ఒకరికొకరు మంచి సంభాషణ ఉండాలి ఇది కుటుంబ గౌరవం మనకి పెద్ద పీట వేస్తుందని నేను అనుకుంటానండి